ఎలా ఉన్నవ్
ఉమ్ బావున్న నువ్వు ఎలా ఉన్నవ్
నేను ఎడ బావున్న ఏం చేస్తున్నావ్
ఏం లేదు టివీ చూస్తాన్న సీరియల్స్ అదేందో పెళ్ళి జరుగుతాంటే దంట్లొ సీరియల్ టివీ చూసుకుంటా ఉన్న నువ్వు
అవునా ఏమి ఏం పెళ్ళి జరుగు తాంది తెలుగు రిచువలా ముస్లింస్ రిచువలా
తెలుగునె తెలుగు సీరియలె చూస్తున్నా అసలు తెలుగు వెడ్డింగ్సె చ ఎక్ క్కువ చూస్తా నేను అంటే సీరియల్స్లో వెడ్డింగ్స్ ఎక్కువ జరుగుతాంటాయి గదా
అవును మరి తెలుగు వెడ్డింగ్స్లో ఇంపార్టెంట్ రిచువల్స్ ఏంటి అంటావ్
అంటే చాననే ఉన్నాయి ఇంగ చాలా ఉన్నాయి ఇంగ బ్యూటిఫుల్ రిచువల్స్ గూడా ఉంటాయి ఒక్కటి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఒక్కొక్క దానికి
అవునా మరి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ అంతా అది
అంటే ఇంకా ఫస్టే మనకు తేలిసినట్టే ఫ్యామిలీస్ కలుసు కుంటారు ఇంగ కలిసి డేట్ డిసైడ్ చేసుకుంటరు మళ్ళ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయితయ్ ఇం న్విటెషన్స్ అంటా షాపింగ్ అంటా డెకరేషన్స్ అం ట ఇవన్నీ స్టార్ట్ చేస్తారు తర్వాత
అవును ఇంకా వాళ్ళు అదేందో చేస్తారు కదా పెళ్ళి కొడుకు ఫంక్షన్ అని చెప్పి
మ్ అవును కొంతమంది చె చేస్తారు ఏమంటే పెళ్ళికొడుకుని కొంచెం ట్రెడిషనల్ వేలో అంటే బట్టలు వేప్ పించి ఇంగ ఫంక్షన్ చేస్తారు అక్కడ అందరు ఆశీర్వాదిస్తారు అనమాట పెద్దోళ్ళు
అవునా అయితే పెళ్ళికూతురు ఫంక్షన్ గుడ ఉంటుంది కదా
ఉమ్ ఆ అవును సేమ్ ఇంగ పెళ్ళికొడుకుని ఎట్ల రెడీ చేస్తారో ఇంగ పెళ్ళికుతుర్ని గూడ రెడీ చేసి ఇంగ పసుపు అవంతా పూసి ఇంకా ట్రెడిష్ నల్ వేలో చేస్తారు బ్లెస్సింగ్స్ అంతా ఇస్తారు
మ్ ఇంక పెళ్ళికూతురికి మంగళ స్నానం గూడ చేస్తారేమో గదా
అవును అంటే ఇప్పుడు పెళ్ళి రోజు లేదా ఇంకా దానికి ముందు రోజు ఇంగ పెళ్ళి కుతుర్ని ఇంగా పెళ్ళికొడుకుని ఆ ఇద్దరికి ఇట్లా చేపిస్తారు మంగళ స్నానం అనేది అదొక ట్రెడిషనల్ కష్ ష్టం అనుకుంటా
ఉ అయితే వెడ్డింగ్ వెన్యూలో ఫస్ట్ ఏం జరుగుతుంది
ఫస్ట్ పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారనమాట వెల్కమ్ చేస్ తారు
ఉ మళ్ళీ బ్రైడ్ ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు కదా వాళ్ళు కూడా
ఉమ్ అ అవును ఆ టైంలో అయితే ఇంగా అందరూ సంతోషంగా అందరినీ వెల్కమ్ చెప్తారు అనమాట
ఉమ్ ఇంకా అది ఆ రిచువల్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరికి ఒకరు జీలకర బెల్ం అనేది పె ట్టుకుంటారు కదా
ఉమ్ నా ఇంకా తెలుగు వెడ్డింగ్స్లో అది ఫేమస్ రిచ్యువల్ ఏమో కదా ఇంకా బ్రైడ్ అండ్ పెళ్లి కొడుకు అనేది ఇంకా అవి జీలకర్ర బెల్లము ఆ తలపైన పెట్టుకుంటారు ఇది ఏమంట్ అంటే కలిసి జీవితంలో ఒకరిక ఒకరు సపోర్ట్ గా ఉండాలి అని చెప్తే టుందన్నమాట రిచ్యువల్
చాలా మీనింగ్ ఫుల్ ఉందే దీంట్లో
ఉమ్ అవునా నువ్ ఇంకా కన్యాదానం గురించి కూడా చానానే చెప్తాడు
అవును బ్రైడ్ పేరెంట్స్ వచ్చి బ్లెస్సింగ్స్ తో డాటర్ ని గ్రూమ్ పేరెంట్స్ కి అప్పగించే ట్రెడిషనల్ రిచువల్ని కన్యాదానం అంటారు కదా
ఉమ్ అవును దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు
మంగళసూత్ర ధరనం చేస్తారు
ఉమ్ అంతేనే ఇంకా అంటే ఇంగా పెళ్ళికొడుకు పెళ్ళికుతురు మెడలో మంగళసూత్రాన్ని వేస్తాడేమో కదా కడతాడు
అవును తెలుగు హిందూ మ్యారేజ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్
ఆ అవును ఇంగా తలంబ్రాలు కూడా మార్చుకుంటాన్ నేను చాలా విన్నాను తలం తలంబ్రాలు అంటే ఏం టిఎస్ఎల్ మెయిన్
పెళ్లి కూతురు పెళ్ళ కొడుకు ఒకరి మీద ఒకరు అక్షింతలు తలంబ్రాలు అంటే అక్షింతలు ఇంకా అక్షింతలు చల్లుకుంటారు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ టైమ్ లో ఒకరి మీద ఒకరు చల్లుకొని
ఉమ్ అవును చాలా జాయ్ఫుల్ రిచువల్ ఏమో కదా అది
అవును ఇంకా అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు
ఉమ్ ఉమ్ ఎగ్జాక్ట్లీ
ఇంకా దీని గురించి విన్నావా సత్ సప్తపడి గురించి
ఆ అవును ఇంగా పెళ్ళి కొడుకు పెళ్ళికూతురు కలిసి ఆ అడుగులు ఏడు అడుగులు వేస్తాడంట కదా ప్రతి అడుగుకి ఒక ప్రామిస్ చేసుకుంటా ఏడు అడుగులు వేస్తారంట
అవును ఇంకా దాని తర్వాత అరుంధతి నక్షత్రం చూపించే ట్రెడిషన్ కూడా ఉంటుంది
ఉమ్ ఆ అవును ఇంగా కొన్ని తెలుగు ఎడ్డింగ్స్ లో అయితే ఇంకా పెద్దోళ్ళు ఆ నక్షత్రం చూపిస్తారు ఇంగా ఐడియల్ మ్యారీడ్ లైఫ్ ని గుర్తు చేయడానికంట అవి
అవునా ఇంకా ఎల్డర్ బ్రెస్లింగ్స్ ఎప్పుడు తీసుకుంటారు అయితే వాళ్ళు
అంటే ఇప్పుడు అన్ని మెయిన్ రిచువల్స్ అంతా అయ్యాక పెళ్ళి కొడుకు పెళ్ళికుతూరు తూర పెద్దోళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అ
ఇంకా దాని తర్వాత రిలేటివ్స్ అందరు గిఫ్ట్స్ కూడా ఇస్తారు
ఉమ్ అవును ఇంగా వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్తారు విషెస్ కూడా చెప్ తారు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు
ఉమ్ ఈ వెడ్డింగ్ ఫిష్ చాలా ఫేమస్ కదా
ఉమ్ అవును ఇంగా ఇంగా తెలుగు మ్యారేజెస్ అంటే ఇంగ బనానా లీఫ్లు ఇంగా ట్రెడిషనల్ మీల్స్ అంతా సర్వ్ చేయడం చాలా తెలుగు వెడ్డింగ్స్ లో ఉంటుంది నేను రీసెంట్ గా నా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్లాను ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో
ఓ ఎలా జరిగింది ఏమేం ఐటమ్స్ పెట్టారు ఇంకా లంచ్ లో
లంచ్ కాదు వాళ్ళు డిన్నర్ పెట్టేది లంచ్ ముస్లిమ్స్ వాళ్ళు పెట్ ట్టేది వాళ్ళు అయితే ఇంగ డిన్నర్స్
ఆ అవునవును డిన్నర్ ఏమేం ఐటమ్స్ పెట్టారు
అంటే అక్కడ అది ఫంక్షన్ హాల్ అనేది చాలా చిన్నది ఇక్కడ అంగల్లులో ఉంది కదా భారత్ కళ్యాణ మండపం ఇంగా అక్కడ జనాలు ఫుల్లుని ఫుల్లు పిలిచేశాడు వాళ్ళు అసలు ఊపి ఊపిరి తీసుకునేది కూడా ప్లేస్ లేదు అక్కడ పోతే రాలేము వస్తే పోలేము
అయితే చాలా కష్టంగా ఉందింటుందే
అవును ఫస్ట్ తినేకి మేం పోయి కూర్చుని ఏసినాము అక్కడ వచ్చి వాళ్ళు స్వీట్ స్ అంటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇంగా డిఫరెంట్ కై టైప్స్ ఆఫ్ రైసెస్ అంటా పప్పు సాంబార్ డెసర్ట్స్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఐస్ క్రీమ్స్
అవును నాకూ భలే నచ్చుతుంది తెలుసా వాళ్ళ ట్రెడిషన్ ఫుడ్స్ బా పెడతారు వాళ్ళు మీల్స్ అంతా కలిపి
ఉమ్ హ్మ్ అవును కానీ అక్కడేమంతగా బాలేేదు
అవునా వాళ్ళు ఫస్ట్ ఉప్పు నుంచి స్టార్ట్ చేస్తారు కదా
ఆ కానీ ఉప్పు మాకేమి ఇయ్యలేదు కానీ ఆ ఆ ఐటమ్స్ లో ఉ ఉప్పేలేదు తెలుసా అసలు నేను ఒక పోలి తినేసి వచ్చేసిన అంతే ప్లస్ ఆ టైంలో నా పిల్లి కూడా వెళ్ళిపోయింది ఎక్కడికో ఆ బాధలో ఉంటి అక్కడ ఫస్ట్ షాదీమహాల్లో పోయి ఏడ్చేసిన తెలుసా మా ఫ్రెండ్స్ ని చూసి
అయ్యయ్యో
ఉమ్ వాళ్ళు వస్తుంది లే ఎక్కడికి పోదులే పిల్లి వస్తుంది వస్తుంది అంట అంటే ఇంకొంచెం ధైర్యం వచ్చింది
మరి వచ్చేసిందా ఆ పిల్లి
ఉమ్ వచ్చేసింది తీసుకొని వెతుక్కోని వచ్చేసినాడు దాన్ని
పోనీ లే ఇంకా ఎక్కడికి పంపియ్యాకుండా చూసుకోండి
ఉమ్ ఔను రోజు దాన్ని పిలుచుకొని పోతున్నాం అమ్మమ్మ వా దాని కోసం బ్యాగ్ కూడా ఆర్డర్ చేసినాము చింది రోజు పోయి మా డాడీతో పాలు తీసుకొని వస్తుంది ఏమన్నా నాకు తినేకి స్నాక్స్ తీసుకొని వస్తుంది చికెన్ వడ అంటా చికెన్ బి బిర్యానీ ఇట్లా తీసుకొని వస్తుంది
ఇంకా వెడ్డింగ్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే లైఫ్ లాంగ్ మెమోరీస్ కదా
ఉమ్ అవును నిజమే ఇంగా అందరూ ఇంగా రేజిన్ వరకు కూడా వచ్చింది కదా అందరు ఏమో ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకుం ఇప్పుడు నాది అది మరి పులహారాలంట వాళ్ళ రింగ్స్ అంట
అవును అవును నేను చూశాను వాళ్ళు పూల పూలహారాలు అన్ని అట్లనే ప్రిజర్వ్ చేసి ఒక రెజన్ వర్క్ తో ఒక రెజిన్ ఆట్ లాగా తయారు చేస్తున్నారు
ఊమ్ నవునా అసలెంత బాగుంటుంది కదా అక్కడ ఆ ఫ్లవర్స్ని డ్రై చేసి వాటి పైన వేసి రెసిన్ వేసి ఇంకా వెడ్డింగ్ కార్డ్ సంట వెడ్డింగ్ ఫొటోస్ అన్ని ప్రిజర్వ్ చేపిచ్చు కుంటున్నారు
అవును ఇదంతా ఇంకా అక్కడ జరిగే లవ్ రెస్పెక్ట్ ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ పెద్దవాల్లిచ్చే బ్లెస్సింగ్స్ టుగెదర్ నెస్ ని సెలబ్రేట్ చేస్తాయది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అం ఆర్ట్
ఉమ్ అవును ఇట్లా పెళ్ళిళ్ళయిన తర్వాత కలిసు ఉంటే ఏమో మంచిగనే ఉంటుందింగా గొడవలు చేసు కొని విడిపోతే అప్పుడే కష్టము పేరెంట్స్కి కూడా కష్టమే ఇంగ వాళ్ళకి కూడా కష్టమే
అవునులే ఇంకా అందరూ మంచిగుండాలనే కదా అందరూ కోరుకుని చేస్తారు ఇంకా దాని తర్వాత ఏం జరుగు తుందో ఎవరి రెస్పాన్సిబిలిటీ చెప్పు అంతా వాల్లు వాల్ చేతుల్లోనే ఉంటుంది
ఉమ్ నా అవును ఇంగా ఈ రోజయితే నాకు తెలుగు వెడ్డింగ్ రిచువల్స్ గురించి చాలా క్లియర్ గా అర్థం అయింది
అవును చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఈ ట్రెడిషన్స్
ఉమ్ అవును సర్లే లంచ్ లంచ్ అంటన్న డిన్నర్ ప్రిపేర్ చేయ్యాలి నేను మళ్ళ చేస్త
ఏ సరే అయితే బాయ్
బాయి